హలో
ఆ హలో
బావున్నారా
మ్ బావున్నానుమా మీరు ఎలా ఉన్నారు
మేము బావున్నాం
మ్ మ్ తిన్నాన్నాం సిస్టర్ మీరు తిన్నారా
ఆ తిన్నాం ఏం కూర
వంకాయ కర్రీ చేశాను నేను ఇవాళ
ఆ మాది కూడా వంకాయ కర్రీ నే
ఆహా ఓకే ఆ అందరవి బాగున్నాయి అక్కడంతా బాగున్నాయా ఎండలు ఎలా ఉన్నాయి అక్కడ
ఆ బానే ఉన్నాయి ఎండాలు ఎండాలతోనే అందరికి పుచ్చకాయచ్చి కిందపడ్డాడు
ఆ ఇక్కడ కూడా ఇక్కడ కూడా బాగా మంచిగా స్టార్ట్ అయినాయి ఇంకా ఇప్పుడే ఇలా ఉన్నాయంటే ఏప్రిల్ మే ఇంక ఎలా ఉంటాయో
అవును ఇప్పు మామిడి కాయల సీజన్ సంధి గానే
హ్మ్మ్ అవును అక్కడ ఉన్నాయా మామిడి తోటలు మీకు పచ్చడి చేయను ఇతి లేవా ఇటువైపు ఊరగాయ పచ్చి మేము ఆ ఉన్నాయి చేసుకోవాలి సిస్టర్ ఊరగాయ ఇంకా కొంచెం ఇంకా ఉగాది పోయినాకైతే మంచిగా వస్తాయి కదా కాయలు అప్పుడు కోసి ఊరగాయ పెట్టుకుంటాం అనమాట నేను ముక్కలు ముక్క ఒకలుగా కోసి దాన్ని ఆవకాయగా పెట్టుకుంటాము
ఆహా ఆహా మేము ఇటు వాళ్ళు తెస్తే మేము కొనుక్కొని మేము మా ఆవకాయ పచ్చడి పెట్టుకుంటాం తోటలు ఉండే వాళ్ళు తెస్తారు
ఆహా కాయలే తెస్తారా
ఆ కాయలే తెస్తారు
ఆహా ఓకే అట్లే మీరు కొనుక్కుంటారు మాకు ఇక్కడ అయ తోటలు ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచే కొనుక్కొని కొనుక్కోని వచ్చుకు దగ్గరే కాబట్టి ఇంకా వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు
ఆ తెలిసిన వాళ్ళు ఇస్తారు
పోగు చేసుకొని
హ్మ్ పెట్టుకుంటారు మీరు మీకులేదా తోట
ఆహా మాకు తోటల్ లేవు సిస్టర్
ఆహా మీ సైడ్ బాగుంటాయి అనుకుంటా తోటలు
ఆ ఇక్కడ మంచి ఉంటాయి ఇంటి దగ్గర కూడా మేము పెంచుకుంటాము కొంచెం కాలి ఉనిందంటే ఎక్కువగా కాలనీ ప్లేస్ చూసుకని కూడా ఒక మాట చెట్ చేసుకున్నామ అంటే అది దానింతటా అదే పెరుగుతూ ఉంటుంది
ఆంధ్ర సైడ్ వాళ్ళు అయితే ఉమ్ పచ్చళ్ళు బాగా ఫేమస్
ఆ అవును ఇక్కడ ఇక్కడ కూడా మంచిగా వేస్తారు పచ్చళ్ళు మా అత్తయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళు కూడా మంచిగా ఎస్తారు హ్మ్ ఇంకా ఆవకాయ కా ఆవకాయ కాకుండా నిమ్మకాయ ఇది నిమ్మకాయ ఉరగా అంటారు కదా నిమ్మకాయ ఊరగాయ టమోటా ఊరగాయ గోంగూర పికిలు ఇలా ఇలా వేసుకుంటూ ఉంటాం అనమాట అన్ని ఊరగాయలు సీజన్ బట్టి వేసుకుంటు ఉంటాం అలా
ఓన్లీ మేము ఒక ఉమ్ మామిడికాయలే పెట్టుకుంటాము అంతే
ఆ మేమ ఏం లేదు సీజన్ ప్రకారం రేట్ తక్కువగా ఉంటాయంటే మార్కెట్ లో ఇంకా కొనుక్కొని వచ్చి ఓ పది కిలోలు ఒక ఇరవై కిలోలు లాగా అట్లాగా కొనుక్కొని వచ్చుకోని వేసుకుంటాం అనమాట ఊరగాయ పచ్చళ్ళు ఇంకా టమోటాలు తగ్గిపోయినాయి అంటే టమోటా ఊరగాయ కూడా
అ టమాట లోవులే గా ఎట్లా పేరు
టమాటా ఊరగాయ ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుంటాం అన్నమాట
అ
అవి బాగా ఉప్పు పసుపు వేసి ఎండ పెెట్టేస్తాము ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అవి బాగా ఎండలోనే మరగాలన్నమాట ఆ టమోటోలానెటివి ఆ బా బాగా మరిగినక ఇంకా అన్ని కొత్తగా ప్రిపేర్ చేసుకొని మెంతులు ఆవాల్ పొడి మెంతుల్ ప ఆ మిక్సీ పట్టి ఆ ఆయిల్ ఏస్కొని దండి గా దానికి తగ్గట్టు ఉప్పు కారం అన్ని వేసేసుకొని
అట్లే వేసేస్ తిరబాత పెట్టేసుకున్నాక మళ్ళీ దానికి ఒక క్లాత్ కట్టి జాడీకి
ఎండ్లో పెడతాం అనమాట ఎండ్లో పెట్టి ఒక వన్ వీక్ అట్లా హుమ్ ఇంకా సారం అంతా అది ఊరగాయ్ ఎంత పట్టాలి కదా దా కి
అవునవును అద్ ఆర్డస్యిది స్టార్ట్ అయిందా మామిడికాయలు
స్టార్ట్ అయినాయ్ సిస్ స్టర్ ఉగాది వస్తుంది కదా ఇంకా ఓ ఆ దా దాని ప్రకారం స్టార్ట్ అవుతా ఉంది ఏ
ఇప్పటికె బాగా పూతలు పడ్డాయి
అవును ఉగాది ఎన్రోల్ చేసుకుంటారు
ఉగాది ఒక్కరోజే చేసుకుంటాం ఆ రోజే అ పొద్దున్నే లేచి ఇంగ ద స్నాన్ని గినాలని చేసి పూజలు చేసి ఉగాది పచ్ చ్చడి చేసి
ఆ అవ్ మేం ఇట్ సైడ్ మా సైడు కొందరు త్రీ డేస్ చేస్తారు కొండే కొందరు వన్ డేస్ చేస్తారు
ఆహా ఓకే త్రీ డేస్ చేస్తార అక్కడ
ఆ అంటే ఎవరిష్టం వాళ్ళది ఎవరిష్టం వాళ్ళద్ హు మ్ ఆట్ చైడ్ అందరి ఆరోగ్యాలు బాగున్నాయా
ఇట్ సైడ్ అందరవి బాగున్నాయ్ మా ఆరోగ్యాలు అక్కడంతా బాగున్నాయ్ కదా
ఆ కానీ ఎండలు బాగున్నాయ్ వాటి వాళ్ళు ఎవరు బయటకి వెళ్ వెళ్ళడం లేదు అలానే ఫంక్షన్స్ కూడా ఈ మధ్యల బాగుంటున్నాయ్
బాగుంటాయి కానీ ఎక్కడ మార్నింగ్ టెన్ లెవెన్ అట్ల అయితే బై ట్టే లేదని కావట్లేదు మళ్ళీ ఈవినింగ్ ఆ ఐదు పైన ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే బయట వెళ్తున్నాం అంతే ఇంకా పిల్లలకి ఎలాగో సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఇంకా వాళ్ళ తీసుకొచ్చేది మధ్యాహ్నం ఇంక స్కూల్ నించి తీసుకొని వచ్చేస్తే ఇంకా ఈవినింగ్ వరక్ బయట్క్ పంపించేదే ఉండదు
ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయ్ కదా
ప్లాన్స్ అయితే ఉన్నాయి బట్ చూడాలి ఎక్కడికేళ్ళాలి ఏంటి అని అనేసి ఒక త్రీ త్రీ మూ త్రీ ఫోర్ రు ప్లాన్స్ అయితే ఉన్నాయి బెంగళూరు విజయవాడ అట్లా వెళ్ళాలి అని అనేసి ఆ అమ్మవారు ఉన్నారు కదా కనకదుర్గ అమ్మవారు అక్కడికి వెళ్ళాలి అని అనేసి ఆ ఆ అవును
దే మేమ్ ఇంకా ప్లానింగ్స్ చేసుకున్నాం గాని ఏళ్ళాలంటే ఎండలు చూస్తూ భయమైతుం
అవునా
ఆ
ఆ
ఏం చేస్తున్నార్ ఇంకా
ఇకేం లేదు సిస్టర్ అలా తినేసి అలా కూర్చోండాన అనమాట ఫోన్ చూస్తూ అలా కూర్చున్నాను
మీరు ఇంట్లో ఏమన్నా వర్క్ చేస్తారా
ప్రెజెంట్
ఆ
ఇకునా పార్ట్ టైమ్ జాబ్స్ ఏమన్నా ఉంటే స చేస్తూ ఉన్నాను అన్నమాట
అవునా ఎప్పుడన్నా ఏమన్నా చేశారా పార్ట్ టైమ్ జాబ్స్
చేయలేదు
హ్మ్మ్ పిల్లలు ఇంట్లో హౌస్ వైఫ్
హౌస్ వైఫ్ అని నువ్వు ఓకే పిల్లలు
ఆహా ఇంకా లేదు
మాకు ఇద్దరు పిల్లలుమా ఒక అమ్మాయి ఇద్దరు పాపలు
ఆ
ఫిఫ్త్ క్లాస్ అండి ఎయిత్ క్లాసు
ఆ
చిన్న పాపు ప్పుం లే పెద్ద పప్పులు ఇంక వాళ్ళు ఇంక ఎంజాయ్ పంటారు ఓహో అంటే ఇంకొక టూ ఇయర్స్ లో మా అమ్మాయి పెద్ద అమ్మాయి అయిపోతుంది టెన్త్ అయిపోతుంది అ
ఇటు సైడ్వరి అది కూడా బాగుండట్లేదు ఇటు సైడ్ కూడా మంచిగా జరుగుతుంది ఉగాది అన్నీ ఫెస్టివల్స్ ఇక్కడ మాసుబా ఇక్కడ ఊర్లో కూడా జాతర బాగుంటుంది
ఇక్కడ మేము కూడా జాతర బాగా చేసుకుంటాం మే వస్తాంది కదా మే నెలలో అయితే మేము జాతర బాగా చేసుకుంటాము జాతరలు స్టార్ట్ అయినాయి కదా అమ్మవారి జాతరలు ఉ పొంగల్ పె పెట్టడము కోడ్లు పోయడం ఎట్లు నరకడం అట్లాంటివి వాటివి ఆ అంగరంగ వైభవంగా చేస్తస్తారు ఇక్కడ కూడా మంచిగా చేస్తారు
ఆ ఇక్కడ మా మా ఊళ్లో కూడా మంచిగా రెండు జాతలు చెప్తారు ఇది మేడ రమ్మన్న అయింది కదా సమ్మక్క
ఆ ఆ
ఆ ఆ జాతర ఉన్న శివు ఉంది ఏకాదశి రోజు అవి బాగా పెద్దగా చెప్తాను చాలా మంది వస్తారు ఎక్కడెక్కడ నుంచో
ఎక్కడ నుంచో విన్నాను కాని నేను సమ్మక్క సారక్క జాతరలో ఎప్పుడ అయితే చూ చడలేదు ఉ చూడాలి ఎప్పుడన్నా
ఎప్పుడన్నా వీలు ఉంటే రాండి అచ్చి చూడం
తప్పకుండా
మంచిగా మంచిగా పెద్ద ఇప్పుడు మరొ ఒక విగ్రహం కూడా కడుతుండ్రు శివుంది మొన్న ఏ కాదశి నుంచే
ఆహా
పక్కనే చెరువు మంచిగా బాగా విశాలంగా ఉంటది
బాగుంటుంది అయితే చాలా పీ పీస్ఫుల్గా పీస్ ఆఫ్ మైండ్గా ఇంటి దగ్గర అంటే ఇంకా ఇంకా చాలా బాగుంటుందన్నమాట రోజు పూజలు అవన్నీ జరుగుతాయి కాబట్టి
అవును అంటే లెవెన్ డేస్ ముందు నుంచి రోజు హోమాలు యాగాలు అవన్నీ జరుగుతయి ఇగ లాస్ట్ డే ఏకాదశి రోజు బాగా పెద్ద చేసి జాతరూపుతారు రతాన్ ఉంటది కదా ఆ వాటి వాటి మీద ఊరంత ఊరేగింపి అని చేస్తారు ఆ
ఇప్పుడు సమ్మక్క సారక్క ఇద్దరిని ఇద్దరినీ ఒకేసారి ఊరేగిస్తారా
ఆహా లేదు సమ్మక్క సారక్క అది వేరు ఇది వేరు
ఓహో మేడారం జాతర వేరు సమ్మక్క సారక్క జాతర వేరా
మేడారం సమ్మక్క సారక్క ఒకటే ఈ శివుంది వేరు ఏకాదశి రోజు శివరాత్రి జరుపుకున్నాం కదా మొన్న నిలాదాలు ఉండి
ఆహా ఓకే ఓకే
మీరు ఉన్నారా నిలాదాలు
ఆహా లేదుమా
ఆ మేము ఉంటాం ఆ రోజే జాతర ఘనంగా జరుపుకుంటాం ఊరు మొత్తం చాలా మంది ఇక్కడ మా నిలాదాలు బాగుంటారూ
ఆహా అవునా
ఆ నిలాదాలుండి